పెట్టుకుంటారు న్ తింటారా అన్నం
లే ఇంకా తిన్లేదు
ఆ
సానం చేయలే మళ్ళీ కరెంటు పోయింది
ఆ
కరెంట్ ఉందా కరెంట్ ఉంది గ్యాసే లేదు గాలి నా కొడకా సాయి వివాన్ష్ గాన్ని తీసుకోమంటే అటు వోయిండు
ఎన్నడన్నా నేను తప్పియనే తప్పియను ఇగో తాప్పిచిననుకో గొ ఇట్ట టెన్షన్ ఉంటది నాకు
అసలు నాకు ఫస్ట్ నువ్వు చెప్పగనే ఫ్యూస్ ల్ ఎగిరిపోయినాయి
ఆవో అట్ల అట్లా టెన్షన్ ఉంటది నాకు అందుకోసం అనే మాక్సిమం నేను ఎటన్నా బయిటికి పోవాలన్నా కానీ టీ ఎల్ ని పర్మిషన్ తీసుకుంటా లేకపోతే సక్కగా లీవ్ పెట్టినా ఇంటికాడ ఉంటా గాని ఓ ఇట్లా ఇట్లా చేయ ఇట్ల ఉండను నేను
మరి టి ఎల్ అన్నాక పర్మిషన్ ఇత్తారు కదా
ఆ కొంచెం వన్ అవర్ టూ అవర్స్ ఒక లంచ్ తర్వాతనైతే టూ తర్వాతన అయితే పోమని వెళ్ళిపోమ్మంటాడు
హ్మ్
అట్లా అందుకోసమనే ఈ రిస్కులు బడను నేను అ ఈ టెన్షన్స్ ఉన్నా వల్ల కాదు
పడుకున్న టైంకి అది గాదు
అట్లా అందుకోసమనే నేను అసల్ కే చికాకు బడను రెండున్నరకు చెప్పింది అది డిఎం డిఎం వచ్చ డిఎం విజి విజిటింగ్ ఉంది అట్లా నే ఆమ్మా ఆ మరికాదా ఎ పని చేసినా టైం గడవదు ఏ పని చే ఎటు కుదిరిగిన టైం గడవదు
దడ
ఇక నేను మీకు చెప్తే మీరేం టెన్షన్ పడతారో అనుకోని అయినా హాస్పిటల్ వాళ్ళకు
ఇప్పుడే బనక వచ్చింది అసలలా పోరగాళ్ల కానే కూర్చుంటంది లేవు మినుగులు ఎత్తలేదు
పర్మిచిన్ ఆ ఎన్నింటికిఓత్తడంట బన్నీ
ఇట్ ఎక్కడ వి ఎక్కడ శ్రీరామనవమి అయిపోయినాక ఓత అన్నాడు సాయంత్రం వరకు నాలుగు గంట్లకు అట్లా బయలుదేరి ఒత్త అన్నాడు నువ్ ఎన్ని గంట్ల బస్సు ఎ తో సాయంత్రం వడ
నేనా ఫైవ్ ఫార్టీ ఒకవేళ వీలది వీలైతే దబ్బునెపోతా
హ్మ్ ఎవ్వలు వెట్టుకోలే అదేమ్మో అదీడయిపోయినాక బయల్దేరోస్తాన అన్నాడు ఇంఖ మళ్ళా మళ్ళ తర్వాత వసంత ఫోన్ చేసింది
ద ద చెప్పిందా
ఆ ఇట్లా నన్ను పొనుగోటి పోమ్మన్నాడే అని చెప్పింది అది పోను గోడు అది లేడు కదా మిత్ర ఆయన టురుకు పోయిండు అక్కడ డ్యూటీ చేయడానికి ఇగ నేను తర్వాత నువ్వు మళ్ళా ఫోన్ చేసి వచ్చినాడ రాలేదాన్ పోన్ జేతే ఏ నా ఏడు చెడు నేను డూట్లేందుకొన్నానే నేను ఆఫ్లో ఉన్నా కదా అని నేన నేనన్నా అన్నాంక ఇగ తర్వాత డిఎం వచ్చిపోయిన తర్వాత ఇగ ఇట ఇట్ అయింది సంగతి అని చెప్పిన ఇగ అది చెప్పినాక ఆ సరేలే ఏం కా ఏంది ఏనండ మ సోమవారం నాడు నాకు ఆఫ్ పోగొట్టుకున్నా ఆఫ్ బోగొట్టుకుని డూట్ చేసిన ఇగ అది ఇలా కలిసోచ్చింద్లే అని నేన్ అను అన్కునిగా మరి అంత చే సేదేముంది మరి అందరు ఆఫ్ల్ తీసుకుంటున నేను తీసుకోలేదు ఆ రోజు నా ఆఫ్ వేస్ట్ అయింది ఇప్పుడు కలిసోచ్చింది గంత ఏం చేసేది ఏముంది అట్లా ఆ దాంది అన్ని డేసులోనే తీసుకోవాలి తర్వాత తీసుకోవడానికి ఉండదు కన్సిడర్ కాదు అది ఆ అట్లా ఈయనోక డిఎం మా డిఎం సార్కి అక్కడ వేణుగోపాల్ సామి గుడో ఏదో కట్టించిరాట ఇద్దరు ముగ్గురు కలిసి ప్రతి శ్రీరామనామకి వాళ్ళే పూజ మీద కూర్చుంటారట
డిఎం సార్ ఏ ఏది ఇప్పుడొచ్చే డిఎం సారా
ఆ వాళ్ళు ప్రతి శ్రీరామనవమికి ఓత్తరు అక్కడ పూజ మీద కూసుంటారు కళ్యాణంలా
ఆహా వరంగల్ వోతడు
ఆ కూసో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వీళ్ళిద్దరు వైఫ్ హస్బెండ్స్ ఇంకా వేరే వాళ్ళు ముగ్గురు మూడు జంటలు అనిల్ గుప్త సార్ వాళ్ళ ముగ్గురు జంటలు అడస్త దోని అడాయ్పొడంక పర్వికిపోయి దర్శనం చేసుకొని ఉహ్ గా దర్శనం చేసుకొని ఇంక మళ్ళా వెళ్ళిపోతడన్నట్టు ఇగ రేపు మల్లా ఇలా డైరెక్ట్ వచ్చిండు కాబట్టి ఇళ్ళ ఎక్కడోదికున విజిట్ చేయాలని ఇక్కడ విజిట్ చేసినడి రెండుష్ట డాల్సి
ఆ ఆ ఏదోకటి చేయలన్జేపి
ఆహ్ అట్ల రెండు హాస్పిటల్స్ విజిట్ చేసిండన్నట్టు హస్పిటల్ విజిట్ చెత్తే తప్పకుండా కొంత ఫ్రీగా పన్జేసుకోవచ్చు. అట్లా అన్నట్టు అందుకోసం వచ్చాడు లేకపోతే ఆయన ఎందుక వస్తాడు ఆ రానేే రాడు అసల
ఒక్క నిమిషం అన్నం పెడ్దామా?
ఓపి ఉందా ఈయలా హాస్పిటల్ లో
అందరు మధ్యాహ్నం ఎవ్వర్లేరు ప్రబ్లం కాదు
ఉమ్ అయన నువ్వు కిందకి ఎందుకు ఒత్తవ్ మరి ఊకే మెట్లున్నాయి
ఓ అమ్మా నా వీతో ఎమ్ లొల్లి సంపుకదా నియవ్వ మీకు ఈ డబ్బులల్లా అమ్మ అక్క
వదిన కి ఫోన్ చేష్నా ఫోన్ చేషి ఎట్ల ఫ్రీగా ఉన్నవార ఏమన్న వర్క్ ఉందంటే ఓ ప తన అక్క ఫ్రీగానే ఉందంటే ఒక ఫోన్ చెత్తే ఒక కాల్ లిఫ్ట్ చేయరా అని చెప్పి అన్నా అని అంటే ఓ అక్కా అది అంతా నేను మొత్తం డిలీట్ చేష్న యాప్ అంతా అని అంటాంది ఉమ్ ఇగ సర్లే అని కట్ జేష్న ఎమ్మటే
ఉమ్ సరేన
ఉమ్ ఝాన్సీ రాలేదా ఏమి?
మెషిని మెషిన్న్లు అంటె ఏడాది బదులు శౌరిక్ మాసాలు ఒకే
ఉ ఉమ్
లేడు గూడ అడిగా
అది నే ఇప్పుడు మా సెంటర్ ను ఇయ్యడానికి విల్లింగ్ లోనే ఉన్ నుడు కాకపోతే నేను కొత్త నేను మిషన్లు తెప్పించినా కదా వాడి పరిస్థితి ఏంది ఎట్లా మా అట్ల తీసుకుంటరు అనేది ఆ అట్ల అన్ అట్ల అనేది అదే గదె విషయం ఉమ్ మాట్లాడుకోవాలె అన్ని మిషన్ల లా విషయం ఏందనేది మరి ఎంత పర్సెంట్ ఎట్లుంటది అనేది మాట్లాడుకోవాలె అదన్నట్టు
ఇబ్బందిపెట్టద్దు
ఉహు హ్ ఏమో సీనంకుల్ వచ్చిన తర్వాత
అన్ని కేసుల్ ఆ నేను అడిగిన కాల్ చేసి అడుగుతే అన్ని కేసుల్ చేస్తం ఏ కేసు మరి ఏ కేసు వచ్చినాయి చెప్పకదండి
ఉమ్ అన్ని కేసులు చేతురు ఒకసారి పైన తట్ట నెత్తి నెత్తుకునంక ఏదైనా మోయాల్సిందే హ్ ఆ
అలో అమ్మలు ఫోన్ లో మంచోలు మనసు పెట్టుకొని మాట్లాడతరు మంచోలు య యా ఆమ్బైటిది అదంత కరెంటు రాలేదా ఇంకా
ఏడొచ్చింది కరెంటు రాలేదు ఏం రాలేదు ఎ వస్తదే ఏమో ఇంకా మాయ్య అదే అర్ధం చేసుకుంటూ ఉంటాడు ఇగ కరెంట్ వచ్చేదాకా ఇంటికే రాడు
బన్నీగాడు అచ్చిండు బన్నిగాడు అచ్చిండు బయట కూసున్నడు. ఉమ్ ఫోన్ చూస్కుంటున్డు ఉహ్
కద్ రేప్ చ్ ఏ చీర కట్టుకుంటవ్ నల్లచీర న
ఏ ఏద్ నేనా? ఆ కొత్త చీర కట్టుకుంటా ఒకసారి వచ్చిపోయింది కరెంట్ చ్చరంటే నా నార్మల్దె మొన్న మనం ఆ రోజు కేతక్కల షాప్ లో తీసుకోలె బ్లౌజ్ కుట్టిన అని కుటలే రెండే కుట్టిన
ఒకడేస్కర వీలైతే నేన్ కట్టుకుంటా
సరే
ఆ
కూన కూసుంది అటనే పండుకుంది న మీద
అయ్యా తొమ్మిది అయితాంది మరి టైమ్ తొమ్మిది దాటినటు ఉంది ఆ తొమ్మిది బావ్ అయితాంది ఇంకెంత సేపు పంట
బావ బావ
తింటారా ఆన్
అన్నం తింటాన్
ఉహు
ఇగో మొన్న గణేపెల్లి వచ్చిన అంట
ఆ
వచ్చి మల రిటర్న్ పోయిండు పోయినాక ఆ లేదు ఈరోజు ఇతే కనపడలేదు పోయిలు ఆ బడియితే ఎండలనే ఉంటాంది
సర్లే తిను మరి తినంకా ఫోన్ చెయ్
అ్వ